హలో గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారండీ అవునా అండి హు హు ఈ ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా అండి మామిడికాయలును పుచ్చకాయలు పుచ్చకాయలు, అద్
అవునండి మాకాడ కూడా ఉన్నాయండి తిన్నామండి అప్పుడు మా ఆయన తెస్తాడండి.
అవునండి అవునా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ గారు తాత ఉండు మా చిన్నమామయ్య ఇట్లా తెచ్చేదండి బ తల కొద్ది తెచ్చేది మా మా ఇంటికి కి అమ్మ వాళ్ళింటికి మ్యారేజ్ ముందు కూర్చున్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బాగా కరివయింద మీ ఇంటలే అండి ము అద కాయలు ఎక్కువ అవునా అంటే మా అమ్మ వాళ్ళ కాడ బాగ తాటి చెట్లు ఉంటే ఇవ్వలేరండి తెలుసు నుండి అడుగుతనే వేస్తారండి ముంజకాయ గోళలు
అవునా అండి
రీసెంట్గా ఒకసారి మా చిన్న పెద్ద పాప కడుపులున్నప్పుడు మా హస్బెండ్ ఉన్ను మా మావయ్య గిట్లా కల్లు గీకారండి అంటే అప్పుడు మేం సొంతంగ విలిగి పిల్లగాడు బాగా తీయగుందండి తాగామండి మా ఇంటి పక్కే మంటే ఆమె కడుపుతో ఉన్నప్పుడు కూడ కడుపుతో ఉన్న ఉట్టి ఉన్నప్పుడే పోసావండి అవునా అండి అవునండి ఆమె గుర్ తుందో లేదో అండి అప్పుడిక్కడే ఉండే కూర్చొని చూస్తుంది గాని అవునండి బాగ తీయగ ఉంది అండి అంటే గౌన్లోన్లు గీగికితే తెల్లకాయలు మంచిగా టేస్ట్ ఉండది కానీ మనీఇచ్చి మనం గీక్కుంటాం గా అండి గీకిలు కాబట్టి టిఫెన్ మస్తు మంచిగ ఉందండి టేస్టీగా
అండి గౌన్లోన్లు గీకితే అట్లా ఏమన్నా కలుపుతారండి మందు నీళ్ళు ఇలా మనం గీక్కున్నది కాబట్టి టేస్ట్ మంచిగ ఉంటదండి
మా ఇంటికి ఆడ ఈత చెట్టు కూడ ఉండేదండి అంటే ఖజూర చెట్టే మొగది అన్నట్టు దానికి కల్లు గీగేదండి మా ఇంటి గౌన్లయానా వచ్చి ఇగ మ అది కూడ మస్తు టేస్ట్ టేస్ట్ ఉండేదండి కల్లు కన్న టేస్ట్ బాగుండేది అది ఇక మా డాడీ అంటే ఒక పావు సీస వెళ్తే అతను ఒక మాకు సంగం పోసి ఆయన సంగం తీసు పొయ్యేది ఇగ మా డాడీ రాకపోయేది కానీ ఇగ మేం చిన్న పిల్లలం కద మేము నలుగురం అన్నట్టు ఇద్దరు త చెల్ల నేను అన్నట్టు దానికి కాయలుకాయక పోయేదండి. కల్లే అది ఆడది అంటే ఆడది అయితే కా కాయలు కాస్తాయి. ఆట ఆ మొగాళ్ళ బావి అబ్బాయి అయితే అవి కాయ కాయవట చెట్టుల్లో కూడ రకాలు ఉంటాయి అట అవునండి అందుకోసం దాన్ని అబ్బా మొగది కాబట్టి దాని కల్లు గీకితే వెళ్లేదండి. ఇంక సీస వెళ్లేది ఇంత వాళ్ళు పోసుకుని ఇంత మాకు ఉంచేది. అన్నట్టు ఇగ ఇల్లు కట్టుకోవడం వల్ల చెట్లు రెండు చెట్లు రెండు చెట్లు నరి వెళ్లేదండి ఇగ రీసెంట్గా మా అమ్మ వాళ్ళు మేం సెవెంత్ నేన్ సెవెంత్లో సిక్స్త లో చదువుకున్నప్పుడు బుర్రాలు వేసారండి ఫస్ట్ లా ఇప్పుడు మళ్ళ ఇవారం ఇంకా ఇట్ల చేస్తారు కదా అండి ప తొమ్మిది సంవత్సరాలు పన్నండు సంవత్సరాలు చేస్త కదా ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్న అండి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళకి గియాల వెళ్దామని చూసాము కానీ మా అమ్మది బ్లౌజ్ ఉన్నదండి బుకింగ్ చేస్తాము అది వస్తుందినేసి మేము చూస్తున్నాము. వస్తే ఒకలెక్ట్ చేసి వెళ్తే ఆమె బ్లౌజ్ కుట్టేటమది. కూడా మా ఊర అన్నట్టు ఆమె పట్టుకొని వస్తుంది అన్నట్టు. ఏమో అండి మా తమ్మును ఫోన్ చేసి రాండి రాం అంటే మా హస్బెండ్ వంటంగా రీపు వెళ్ళడం అప్పుడు ఎందుకు అనేసి అంటున్నారండి
మ చిన్న పాపలు వేసిందండి. ఇక ఏమో అండి చిన్న గున్న అప్పుడు చూసినా కాని ఇప్పుడు తెలిదండి. తెలియదండి పోతే తెలుసు అత్తదిగా ఏ పండుగ ఎట్లా చేస్తారునేసి మా పెద్ద ఊరు కదండి ఎవళ్ళాల టైట తెచ్చుకుంటారు చాలా మంచి చుట్టాలు ఉంటారు ఇవాళు అలాగ కోసుకుంటారు అన్నట్టు దేవుని అడ ఏమో చేస్తారుగా వచ్చాడు అంత నాకు తెలియంది కదా బుడ్రాలి చడా అదైతే చేస్తార అనేసి అవునా హు ఇక పోతే తెలుస్తది అప్పుడు చిన్నగున్నప్పుడు మనకి అంత గుర్తు ఉండదు కదా పదకొండు సంవత్సర పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు అప్పుడు అప్పుడిది ఇప్పటిదాకా గుర్తుండాలంటే ఎట్లా ఉంటుంది అ ఉండాలి గుర్ గుర్తులేదు పోతే తెలుతుంది ఇక పుష్కర మామూలుగా బట్టలు తీసుకుంటారా మేము పోతేనే తీసుకున్నాడండి ఒక వేళ సపోజ్ రేపు వెళ్ళ వెళ్ళమనుకో రేపు వెళ్తే రేపు వెళ్ళి షాపింగ్ చేయాలి ఎల్లుండి పుష్కరాలకు వెళ్ళాలని చూస్తున్నామండి రేపు సాయంత్రం వేల్దం అని వస్తున్నాం హు పన్నెండు సంవత్సరాల కోసం వస్తది అట కదండి పుష్కరాలు చాలా మంది తిన్నాడు కదా అనేసి మా తమ్ముడికి సొంతం ఉండదు మ్యాజిక్ పోదమక్క అనేసి అంటే ఏ వస్తాం అనేసి అన్నాం మేము కానీ మా హస్బెండ్ పోదాం ఆగు బోరు కొడతది ఆడికిపోతె అనేసి అంటున్నాడు ఆయన ఎక్కువ ఎవల్లింటీకీ ఓడు ఆయన
అట్ల ఎందుకండి
అట్ల ఏందుకండి ఇక ఆయన చిన్నప్పుడు నుంచి అలవాటే అండి ఆయన కొంచెం డీసెంట్ అన్నట్టు మా మరిది కంటే ఎవలల్లింటికీ ఓడ్ అన్నట్టు ఆయ హు ఆయన అయనే అన్నటు సైలన్స్ ఉంటాడు
అవునా అండి ఏం పని చేస్తున్నాడండి మీ హస్
ఏ వేరే కాడ విలేజ్లా ఇట్లా మిర్చి బస్ చేస్తారు బేల్స్ కొట్టడం అనేది వెళ్ళిండు వీల్లు అంటే సిటీకి ఇక మా పిల్లలు ఏడుస్తారు కదా అనేసి ఆయన కూడా మంచిగా అనిపించలే పిల్లలు లేకుంటే ఇగ నే నాకుండ బుద్ధిగావట్లే అనేసి వచ్చాడిగా
అవునా అండి
అ ఇగ వెళ్ళడటండి పిల్లల నిడిచి పెట్టి ఏం వెళ్ళలే ఒక్కని వండుకొని తినడానికి ఇబ్బందయితుంది అనేసి స్థాంటే సరే తి ఈన్నే ఉండరాదనే సరే తీ ఈన్నె ఉంటాను
అవునా అండి అవ్వ
వ్ ఇ మాకు ఇట్లు ఉన్నాయి గా అంటే దానికి గడ్డి గిట్లుది వచ్చాలండి ఉరి గడ్డి అంటారు కదా పొలము కోసిన తర్వాత గడ్డి ఉంటది కదా అది పంజ లెక్క కట్టుకొని వచ్చి పందిరి మీద వేసారండి
అయిపోయిందండి మరి చప్పుడు అవునా అండి
ఉమ్మ్ ఏంటి అండి ఆవులు రెండండి పిల్లాని పిల్లలు రెంండి అదే అండి ఒక హాఫ్ లీటర్ ఇస్తాయి మా ఇంట్లో మందాం ఎవరి పోస్తలేమో మా పెద్ద పాపం బాగా తాగుతది పాలు చాయ్ బాగాలవాటి మేమే ఇట్లా ఉండి లే చాయ్ తీసుకుని తాగితే ఇ ఆమెకి పోస్తాం ఇక ఆమె దాన్లో రెండు బిస్కట్ కావాలమ్ బస్ెట్లుంట వేసీన గ్లాస్లు పాలుతాగుతుంది లేకుంటే తాగదండి వోయినాళు పెడితది బాగానే పొద్దెలు కొడ్తే మూరడంత ఉండదు గాని ఆమె అన్ని కావాలి ఆమెకి
పచ్చల గిట్లా పెట్టిర అండి మరి మామిడి కాయ్ పచ్
ఈసారి ఏం పచ్చడి పెట్లేద అండి మా అత్తా ఇంట్రెస్ట్ లేదు గావచ్చు ఆమెకి పనికి వెళ్తాంది ఇగ ఒక టమాట పచ్చడ్ని అయితే పట్టి ఉంచింది అన్న మ్మ్ మ్మ్ పచ్చాలు ఉంటే కూర లేనప్పుడైనా వర్షకాలం వత్తది కదా వేసుకుని తినొచ్చు గాని ఒక టమాట పచ్చడి ఒకటి ఉన్నది చింతకాయ్ పచ్చడి కొంచెం ఉండోచ్చు ఆకి రెండు కిలోలు పట్టిస్తే కిలో పెట్టితే ఇంకా కిలో ఉండ స
నాని
ఆ ఈ నిమ్మకాయ పచ్చడి అమ్మ వాళ్ళు ఒసిరి అప్పుడు పెట్టిందే ఇంత రా ఒక సగం ఉండొచ్చు అరకిల అంత ఉండొచ్చు మల్ల పోయినప్పుడు మేమకాయలు తెచ్చుకుని ఉఎ కోవాలి మా వాళ్ళకి బాగా ఇష్టం నిమ్మకాయ పచ్చడంటే ఆ ఉన్నదండి ఏ మంది గిట్ల తెంపికి పోతా అనేసి మొన్న రీసెంట్గానే పంపించింది యాభై కాయలక మంపిత్తే యాభై కాయలల్ల అన్ని ఊడిచినాయిక కొంచెం ఉన్నదిగా హ్మ్ మీకుండే అండి నిమ్మ చెట్లు మీ అమ్మ వాళ్ళ కానీ మీ అత్త వాళ్ళ కానీ మా అమ్మ వాళ్ళండి అట్చ్చ అమ్ళ్ళ మా చె చె అవున అ మా ఇంటి పక్కటి కొబ్బరి చెట్టు ఉంటాయండి వాళ్ళు పీసినారోళ్ళు అండి కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టుడి చె వాళ్ళు లేరు ఆ ముసలోల్లె కాని వాళ్ళు లేరు అలా అ మాము ఇట్ పక్కటి నుండి చెప్పారని దొంగతానం చేస్తే తిడతారండి మాకు భయం అండీ దొంగతనం చేస్తే పెద్దనే ఉన్నాయండి బాగా అంటే చెట్లు పెద్దగా ఉన్నాయి కాయలు కూడా పెద్దగానే ఉన్నాయి పెద్దగాయ అయితే తెప్పుకొస్తూ ఇనే దొంగతలు చేసుకోవళ్ళి పక్క చస్తానండి భయమైతే వాళ్ళు వాళ్ళు మా పాప బాగా చతాయిస్తుందండి తనకి దెబ్బలు అయితే సైలెన్స్గా ఉంటది పడుకోని అవునాఅండీ ఆగమ్ ఆగమ్ చేతుర్రు
అన్నం తినిపించారా అండి
తినలేదండి తట
ఎవనా దేవతది ఉన్నది అన్నం తింటారో తినారో
ఏ ఏం చేయలేదండి ఇక్కడ సక్కగా ఆ వట్టించుకోరు ఈడా
అవునా అండి
మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అన్ని ఇగ తినడాన డోకా ఉండదు ఇగా
ఆహ
ా అన్నిీ దొరుకుతాయండి అన్ని దొరికుతే మా డాడీ అన్ని తెత్తడు అన్ని పెడతాడు ఇగా మనవరాలకు ఇనీతే ఎంత తిన్నా వీళ్ళు ఇటనే ఉంటారు కానీ వాళ్ళ నానమ్మ అంటది కదా ఇడా ఉన్నప్పుడు అన్ని తిన్నారు అన్ని చేసిళ్ళు కదా మీ డాడీ వీళ్ళ కెమ్ ఏమ్ పెట్టిండు ఏం పెట్టలేదు అట్టుంది అందుకే అట్లుండాల అనేసి అంటది అది అరి తినే తింటూనే ఉంటారంండి వీళ్ళు తిన్నాక తిన్నాక కూడానా ఆ అ